హలో
హలో
హలో
ఆ మీకు పాలిటిక్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా
ఆ ఉంది ఎందుకు లేదు మన ఆంధ్ర పాలిటిక్సు అంటే ఏ పాలిటిక్స్ మీరు ఇద అంత ఇంట్రెస్ట్ సూపర్ కదా ఎంద్ర పాలిటిక్స్ మీద చూపించినంత
హ హ అవుదు అగ్ర పాలిటిక్స్ అంటె ఫేమస్
ఆ ఉంధి
అంటే ఎవర
చెప్పండి చెప్పండి
పాలిటిక్స్ లో ఏ విధంగా మ ఏ విధంగా ఇది ఏసు అనిపిచ్చిందా మీకు యెప్పుడైనా
ఏ ఏ అర్ధంగా
పాలిటిక్స్ లో ఇది లేకుండా ఉన్నింటే బాగుండేము యూజ్ లేదు ఇది అని ఎప్పుడైనా అనిపించిందా
అంటే స్కీమ్స్ గురించా
అవును
అంటే అదే లాస్ట్ ఇయర్ జగన్ వచ్చినాడు కదా అప్పుడు పెట్టిన స్కీమ్స్ లో కొన్ని చాలా మంచి పనులే చేసినాడు అంటే అమ్మఒడి ఇవ్వడం కానీ ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి
హ్మ్
మరి ఇవి కొన్ని స్కీమ్స్ ఏమంటే ఆటో డ్రైవర్లకి మన్ ఇంత ఇయ్యడం మంత్లీ మంత్లీ బార్బార్ షాప్ వాళ్ళకి ఇవ్వడం అలాంటి స్కీమ్స్ నాకు కొన్ని నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు బార్బార్ షాప్ అంటే వాళ్ళు ఒక్కొక్క కటింగ్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అవును ఆ ఒకోకా కటింగ్ కి టూ హండ్రెడ్ అంటే ఎంత లేదన్నా వాళ్ళ షాప్కి డైలీ ఒక థర్టీ మెంబర్స్ అన్నారార ట్వంటీ కానీ అలా అక్కడే వాళ్ళకి డైలీ ఓ ఫైవ్ కే త్రీ కే వస్తాది వాళ్ళకి ఇవ్వడం వేస్ట్ అనిపించింది హ్మ్ వాళ్ళగ్గానీ ఆటో వాళ్ళకైనా అంతే ఇప్పుడు ఆటో వాళ్ళ కూడా అంతే ఇప్పుడు వాళ్ళు ఆటో వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పినా కూడా మాకు అంటే ఇంకా నెల నెల శాలరీ పడతాలే అన్నట్టు వాళ్ళు ఆలోచన ఎమర్జెన్సీ అని చెప్పినా కూడా వాళ్ళు ఆటో తోలకుండాయి పోవడం అలా జరుగుతుారు కదా
ఓకే అందువల్ల మీకీ కీస్ స్కీమ్స్ నచ్చలేదు
కొన్ని నచ్చలేదు కొన్ని మంచివిే చేసినావాడు చాలా అంటే రై రై నచ్చిన స్కీమ్స్ అంటే ఒకటి అమ్మఒడి ఇంకొకటి ఏది నష్టపరిహారం అని చెప్పేసి పంట నష్టం వ
పంటలు వస్తాయి హరి గారు ఓకే
ఆ అలాంటివి కొన్ని చైనాయి కొన్ని నచ్చట్లేదు మరి మీకు
నాకి ఒక్కటి నచ్చిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి మంచిగా స్కూల్స్ కటియడం
ఆ అవునవును ఆ అవును మరి ఇంకొకటి నాకు నచ్చింది ఏమం ఆంటే పెన్షను ఇంటింటికి వెళ్లే వాడు
లేదు అది పెన్షన్ అనేది కొంతమందికి ఓకే ముసలివాళ్ ఒకే ని స్టిల్ వాళ్ళు పని చేయగలరు అనే వాళ్ళకి ఇవ్వడం అనేది వేస్ట్ టైము అని నా ఒపీనియన్
అంటే ముసలి వాళ్ళకే కదా పె పెన్షన్ ఇచ్చేది
చాలా మందికి జస్ట్ అంతా మంచిగాన్నా కూడా ఏదో ఒక రీజన్ చెప్పి రాసేయడం వల్ల వాళ్ళకు కూడా పెన్షన్ వస్తున్నారు కదా
మ్ అది అది వాళ్ళ కరెక్షన్ చేసుకోవాల అంటే ముసలి వాళ్ళు
మ్
అంటే వాటి వల్ల మనీీ వేస్ట్ చేయడం మళ్ళు
అండస్ స్టోర్ ఇంటింటికి వచ్చే వాడు పడంంగానీ
ఆ
ఆ అదే నేను ఆ టైం ఆ టైం పాలిటిక్స్ చెప్తున్నా అంటే జగన్ విన్న అయినప్పుడు జరిగినవే చెప్తున్నా ఇప్పుడంటే ఇప్పుడు చంద్రబాబు ఏదో సూపర్ సిక్స్ అని పెట్టినాడు కానీ అవన్నీ ముందు ఉన్నున్నవే ఇప్పుడేం కొత్తగా ఏం లేవు
హపీ క రకు నం షట్ చేయలేదు కదా వాళ్ళు లైక్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి మంత్లీ మంత్లీ ఇతం డబ్బులు ఇస్తాం అమ్మాయిలు కనడం అని కొన్ని కొన్ని జరగలేదు అసలు ఆల్మోస్ట్ ఏవో కొన్నిే జరుగుతున్నాయి అతనిలో తిన్నాను కాబట్టి అంత ఇంకా ముందుకు మంచిగా తీసుకురావాలేమో అనిపిస్తుంది
అ అదే అవునవును
ఉమ్
మరి అంటే ఇంకా ఇంకో టూ ఇయర్స్ లో జరుగుతు వత్తాయి కదా ఎలక్షన్స్ అంటే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు
ఓకే బెస్ట్ విన్ విల్
అంటే మీ ఒపీనియన్ ఏది అంటే ఇలా ఉంటాది కదా విళ్ళే గెలుస్తారు అని మీకు
నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడడ్డె మళ్ళీ గెలుస్తాడని ఎందుకంటే అతను ఉన్నపుడు కొన్ని
చేసినాడనా మరి మీ మీ మీర్ టీన్ ప్లాసెన
ఆ అయితేం
ఆ మీ మీ మిక్ కి ఉందా ఓటు హక్కు ఆ అయ్యో మీరు ఎవరికి వేస్తారు ఓటు, మీరు గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ మ్మ్ రెడ్డీస్ అనా
అలా ఏం కాదు అదంతే జస్టు అంటే అతను మంచిగా చేస్తాడు కదా ఏది చెప్పనా మాట్లాడడం కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడం గాని తొందరగా తీసుకుంటాడు మీర్ ఐతే ఎవరికేస్తారు అంటే మీకు ఓటు హక్కు ఉందా అస్సలు
హమ్ మాకు ఉంది నీను లాస్ట్ టైం ఓటు వేషినాను
కె అబవ్ ఎయిటిన్ ఇయర్స్ ఉన్నాయ మీక్కూడా
హ్మ్మ్ మాకున్నాయి అవే, మేము మా ఫ్యామిలీ కూడా జగన్ కే సపోర్ట్ జేస్తాము
అదేంటండి ఇది నేను చెప్పిన రీజనేనా సేమ
సేమ్ మరి ఇంక్ ఇంకాదికాక అంటే అంతకముందు వాళ్ళ నాన్న అనిఉన్నాడు కదా
అ వాళ్ళ నాన్న మంచి గ చేసే వాలు కదా
అవును ఇంకా ఆయన వల్ల ఇంకా అదే ఇంకా నాన్న లాగే కొడుకు ఉంటాడని చెప్పేసి
ఆ ఇన్ ఇనే ఈ సైడ్ కూడా సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా జరిగినదంట అది నేన్
ఆ అవున్ అవును ఆ అది మనకు తెల్దులే
అవును కాబట్టి ఆ అదే చూసా అంటే విన్నాను అతను మంచిగా చేసేవాడు ఇప్పుడున్న అంతా ఇది లేదు అని
మ్మ్ అవును
ఆ హిట్ అంటే ఏం డెప్యూటీ సి ఎం అనేవి ఓ వర్త్ అనిపిస్తాద మీకి ఇంతకు ముందు ఎప్పుడు అలాంటిది లేదు కదా
ఆ వర్తవున్ అవును అదేం వర్త్ అనిపియా నాకి ఎందుకంటే సీఎం అంటే ఇంకొక్కరే ఉండాల నలుగురు ఐదు వండుకుంటా డిప్యూటీ కింద మళ్ళీ డిప్యూటీ కింద ఇంకోట అని పెట్టుకుంటా అదంతా వేస్ట్ కదా
అది ఊరికే జస్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలేమో అన్నట్టు ఇచ్చినారనిపిస్తుంది తను కూడా కాంట్రిబ్యూట్ చేశారాస్ ఇచారెమో అని
వేస్ట్ అలా ఉండకూడదు అది కాకుండా ఈసారి పాలిటిక్స్ అంటే అది ఇద్దరూ కమాండ్ అయ్యి విన్ అవ్వడం అలా అవ్వకూడదు అద అంతా వేస్ట్
అవును కలుస్తే సింగిల్గా కలవాలి లేదు అంటే
ఆ లేదండి పాార్టీ టీ తీసుకొని రమ్మని ఉండాల కాని అలా
మ్ ఎట్లా ప కలిసి చేయడం కమైండ్ అయిపోవడం అనేది నాకు గుడ్ సజెషన్ అనేది నా అప
ఆ అవును
కూడా మనకు వచ్చేది ఏం లేదు వాళ్ళు చేసాలినుకున్న చేస్తారు వద్దనుకున్నవి చేయరు అంతే కొంతమంది మంచి చేస్తారు కొ కొంతమంది మనకే వేనికి వేసుకున్నాం అను ఉంటారు ప సన్నద ఒక నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఏం పెద్ద అంత ఇదేం లేదు అంటే వీళ్ళు మనకి ఇంత చేస్తారు అనే హోప్ కూడా లేదు ఇప్పుడు మీకేమైనా హోప్ ఉన్నాయా మంచి రోజులు వస్తాయని
మీ మీ విలేజ్ లోోయాఎలక్షన్ యెలా జరుగుతంటే ఏం గొడవలు లేకుండా జరిగిపోతాయా లేదంటే ఇలా మీ మాది మీది అని ఏమన్నా ఆ
ఎలక్షన్ అంటేనే గొడవలు ఉంటాయి కచితంగ ఎలక్షన్ స్ అంటే ప్రతి ఒక్కరికి గొడవలు అవుతాయి మీరు మాకేయాలి మీరు ఇలా ఇంకొకటి నచ్చంది ఏమంటే మీరు మాకేమిేయాలి అని డబ్బులు ఇస్తారు కదా మంచిది కాదేమో వాళ్ళు ఒపీనియన్ బట్టి వేస్తారు కదా ఓట్లు అనేది నాకేంటంటే బట్ స్టిల్ మనం కూడా తీసుకుంటాము
మ్
డబ్బులు ఇస్తామంటే ఎవరు తీసుకోకుండా ఉండరు కాబట్టి అలాంటి ఇవ్వడం రాంగ్ అని నా ఒపీనియన్ ఇప్పుడు ఇవ్వకుండా అంటే ఎవరికి ఇష్టం ఇష్టం వచ్చింది వాళ్ళు ఇస్తారు కదా
ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎవరికి వేయాలి అనుకుంటారో వాళ్ళకిేస్తారు సరే అది వాళ్ళకి తెలుసు కానీ ఇంక వాళ్ళు ఇస్తాన్నారు మనకి మనం ఇయ్యక్ కుంటే బాగోదని చెప్పేసి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు
మంచిది అనిపించిందా లెడ్దంటే వేస్ట్ మనీ వేస్ట్ ఏ యూస్
వేస్ట్ అన్ వేస్ట్ అనేం లేదు ఇ ఇప్పుడు మనకి వాళ్ళ ఆడ రెండు వేలు రెండు వేలు ఇచ్చి ఓటు ఏపిచుకుంటన్నారంటే మన దగ్గర మళ్ళ నాలుగు వేలు తీసుకుంటారు సీఎం అయినాక
అవునా
ఏదో ఒకటి రేట్లు పెంచ పెంచడం గానీ అలా చేసి ఇంక దాంట్లో నుంచి తీసుకుంటారు వాళ్ళు
అయితే తీసుకోవడమే బెటర్ అని మీ ఒపీనియనా
కోవడమే బెటర్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడం ఇంకా బెటర్ అంటే ఆ ఎందుకంటే అలానే చేస్ తగండ్లు అంటే సీఎం అయ్యే వరకు మనకి ఇస్తారు దేనికి కావాలి ఎంత కావాలి ఏం కావాల అన్నట్టు సీఎం అయినాక మన నుంచి తీసుకుంటారు
అవును అలా
విత్ ఇంట్రెస్ట్ తీసుకుంట ఆరు మళ్లీ మరి వాళ్ళు అవును అవును అలానే ఉన్నాయ్ పాలిటిక్స్ ఇప్పటికైతే ఇప్పుడు జరిగే ప్చ్ జన్రేషన్లో మాత్రం ముందేమో మరి తెలీదు ముందు చాలా బాగుంటాయని చెప్పినారు పెద్ద
ఒకప్పుడు పాలిటిక్స్ యూజ్ చేసే వాళ్ళంటే ఇప్పుడు అంతా అంటే లైక్ క్యాస్ట్ వైస్ చూస్ చేస్తారు నాక్ ఇతనే కావాలి సీఎం గాని గొడవలు అవ్వడం ఒక్ మనుషుల్ని కిరాతకంగా హింసించడం అవచ్చు
ఇప్పుడు యూత్ ఎట్లా అంటే హీరో హీరో అయితే ఓటు వేయడం ఆ ఇప్పుడు మనం ఒకరిని సీఎం చేస్తే స్తనమంటె అంటే వాళ్ళ ద్వారా మనకేమన్నా ఉపయోగం ఉందా అని ఆలోచించుకొని వేయాల
అవును కానీ వేయరు కదా అలా జస్ట్ మన ఇష్టమా వేసేయాలి అన్నట్టుంటారు
మనకేమి ఉపయోగపడతది మన ఇన్ ఇటికేమి ఉపయోగపడుతుంది అన్నట్టు చేసి చేయాల
హుమ్ అవును
హ
ఓకే అండి సరే థ్యాంక్ యూ బాయ్